హలో అమ్మఅక్కా బాగున్నావా
ఆ బావున్నాను రా ఏం చేస్తున్నావు
ఉన్నానక్క ఊ కే
ఊ వర్క్ అయిపోయిందా
వర్క్ లోనే ఉన్నా నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తునావ్ అక్క
ఆ లో చేస్తున్నాను అదే నేను తిరుమల ప్లాన్ చేసాము బట్ అక్కడా స్టే గురించి ఫుడ్ గురించి ఆలోచిస్తున్నాం అన్నమాట
గురించి ఫుడ్ గురించి అంటే ఇ స్టే గురించి ఫుడ్ గురించి ఇ చ ఆ తీరుమలాలో
ఆ అదే కదా ఫుడ్ ఓకేరా మనము వెంగమాంబ లో తినేయచ్చు అనుకో ఇంకా టిఫిను అది ఒకవేళ టైం సెట్ అవ్వకపోతే బయట ఎక్కడన్నా చూద్దాము అని అను
అంటే మార్నింగ్ టిఫన్ వచ్చసి ఎయిట్ ఓ క్లాక్కిి కదా ఎయిట్ టు నైన్ కదా టెన్ ఆ
అవును అంత మనకి ఒక్కటే ఒకవేళ సిక్స్ థర్టీ క అంతా అయిపోతుంది కదా సో మార్నింగ్ మార్నింగ్ అంటే కొండ పైన కూడా ఉన్నాయంట హోటల్స్ స
నా ఉన్నాయి అదే అన్నపూర్ణ హోటెల్ లేదా ఉంది ఫేమస్ సెలబ్రిటీస్ అంతా వెళ్తారు ఆ ఒక్ అక్కడ ఆ హోటల్ లో ఫుడ్ అంతా బాగుంటది
అవునువును
హ నేను ఈసారి వెళ్తే కమ్ ఖచ్చితంగా
ట్రై చేయాల అన్నపూర్ణ ఆ అవునవును నేను కూడా చేశాను ఆల్రెడీ కానీన్ అక్కడ ఏం చేసానంటే కాఫీ తీసుకున్నా కాఫీ తాగా అంతే కాఫ్ టీ తీసుకున్నా ఆ సమోసా అద్ అవి ఉంటాయిన్నమాట పిల్లలకి అయితే ఆ సాయంత్ త్రం లో స్నాక్స్ అట్లా బాగుంటుంది కానీ టిఫన్ ఎప్పుడు ట్రై చే వీసా ఆయన ట్రై చేసేస్తా
అంటే టిఫెంట్ అంటే ఆ ఆల్అని ఆల్ ఐటమ్స్ ఉంటాయ అక్క అక్కడ
హ్మ్ అదే అదే అన్నీ ఉంటాయి అదే చెప్పార్ రా విన్నాను నేను కూడా
టిస్ అంతా వెల్ సారు అదే హోటల్ కి ఆ మ్మ్ సోవాలా నేను ఇంకా ట్రై చేయలేదు ఈసార్ వచ్చినప్పుడు ట్రై చేస్తాను ఒక ఆఫ్టర్నూన్ టైమ్ ఏమన్నా
అవునా ఓకే ఓకే
అలా అక్కా ఇంకేం అక్ ఇంకా పొంగల్ అయితే సూపర్ నాకు తిరుమలలో పొంగల్ అంటే ఇష్టం చాలా ఆ అసల్కు నాకు ఆ పొంగల్ అంటే చాలా ఇష్టం అక్క కానీ నాక్ ము ఆహా
హ్మ్ హు ఏది నువ్ చెప్పేది మిర్యాల మిరియాల పొంగల్ ఆ ఆ మార్నింగ్ పూట పెడతర్లే మ్మ్ మ్మ్ అసలు ఇంకొకటి తెలుసా ఇప్పుడు భోజనం టైంలో మనకు అక్కడ వడ కూడా ఇస్తున్నారు
ఆ వడే ఇస్తున్నారు నేను లాస్ట్ టైం వెళ్ళినవ్
మ్మ్ మ్మ్ నేను రీసెంట్గా వెళ్ళాను ముందు లేదు ఇప్పుడు కొత్తగా ఆ మసాలా వడ అది పెట్టారు మ్మ్ అంతే అంతే మ్యాక్స్ వన్ ఇయర్ అనుకుం అంతే బాంది
హు బాంది కానీ నాకు అక్కడ ఎక్కువ ఇష్టం అంటే హే కారం పొంగలి మళ్ళీ స్వీట్ పొంగలి ఇవి రెండు అంటే చాలా ఇష్టం
అవి బాగున్ స్వీట్ పొంగల్ బాగుంటుంది మళ్ళీ ఫ్రెష్గా అప్పుడప్పుడే మనకి ప్రసాదం ఇస్తారుగా పులిహోరా మొత్తం కాజువులే అసలు సూప్ మొత్తం అవే కూడా ఊ
అస్సలు ఓహో అనకుందే ఆ కానిన పులిహోరకి ఫ్రీ దర్శనకు పులిహొరంటనా అది పొంగల్ పొంగల్ ఊ ఊ హు అదేమోతెలీదు ఏమి పొంగల్ అంటేనా అంటే మార్నింగ్ దర్శనంలో వెలిసినప్పుడు కూడా ఊ అంత ఆ టేస్ట్ అది అవ్ వాళ్ళ అ అంత సింపుల్ గా చేసినకూడ అంత టేస్ట్ వస్తుంది ఇడ మనం అన్ని ఎన్ని వేసినా ఆ కొబ్బరి వేసి డ్రై ఇంక మళ్లీ కాజు వేసి మిరియాలు జీలకర్ర అన్ని వేసిన కూడా ఆ టేస్ట్ అయితే రాదు
రాదు రాదు ఊ అదే ఈ సారన్న నేన్ అనుకుంటున్నాం నెక్స్ట్ వీక్ వెల్దము అని అనుకుంటున్నా చూడాలింకా
నేను వెళ్ళాలి తిరుమల ఒకే కాని
జనాలుయితే ఫుల్ గా ఉన్నారంటమా అదే ఆలోచిస్తున్నా
హాలిడేస్ అయిపోది అని చెప్పి వెయిట్ చేస్తున్నా నేను బట్ వెళ్ళకి వెళ్లే కదా తిరుమలాకి వెళ్ వెళ్ళాలంటే
నడక దారి తెలుసా మేం ఎప్పుడ ఎల్లేది ఎక్కువ
హు హ్మ్మ్ రైనింగ్ టైమ్ లో వెళ్ళాలి అంత స్మోక్ హో స ఎంత బాగుంటదంటే అసలు అవును ఎంత బాగుంటదంటే అసలు హ్మ్మ్ మేము ఈసారి నేను మాత్రం నైట్ ఇగ ఈసారి ప్లాన్ చేస్తే అంటే ఆ ఊరు నుంచి తిరుమలకి నైట్ హో హో నైన్ క ఎక్కామంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ కి ఫైవ్ కి దిగేస్తాము
బెటర్ అది ఇంకా
హ్మ్మ్ తిగేస్తాము ఆటి నుంచి ఆ ఆటినుంచి ఏదో స్టెప్స్ లేకపోతే సైనా కానీ బట్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ సెవెన్ కంతా అక్కడ ఉండాలి రైనింగ్ టైమ్ లో అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది హ్మ్మ్ ఈ సారి ఖచ్చితంగా కానీ తిరుమలకి సార్లు వెళ్ళిన హ్మ్మ్ సాటిస్ అవును సాటిస్ఫై అవ్వము ఇంకొకసారి వెళ్ళాలి ఇంకొకసారి ఇంకొకసారి వెళ్ళాలి అనేనే మనసుకోస్త
టల్లో కూడా ఫుడ్ కూడా ట్రై చేస్తా
కానీ నాకు అక్కడ ఎక్కడందని నాకు తెలిదు అక్క ఏదో ఆ హో ఆఫీస్ అని చెప్పారు ఏదో ఆఫీస్ దగర అ నేనే ఉన్నారు ఉన్నారు తిరుమలాలోని అదే ఆ ఆ హో టలే ఏదో ఆఫీస్ దగ్గర ఉంది అని అని చెప్పారు
కుంట ఏం ఆర్ ఓ ఆఫీస్ ఏస్సు ఏ టి ఏ టి న్ ఆహా ఇదిరా ఏ టి సి కార్ పార్కింగ్ దగ్గర కరెక్ట్ అక్కడ ఉందనుకుంటా ఊ ఊ అక్కడ సర్కిల్ వస్తుంది ఒకటి ఒకటి మనము దర్శనం వెళ్ళిపోయి బయట చొప్పుల్ స్టాండ్ ఉంటుంది కదా వెంగమాంబ నుంచి భోజనం చేసు చేసుకోని మనం డౌన్ అయితే అక్కడ వస్తుంది స్ట్రెయిట్గా వెళ్తే ఆ షార్ట్కట్ అదే అదే
మేమైతే లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు రూమ్ చిక్కలేదు కానీ లాకర్స్ లో లగేజ్ పెట్టేసి అంటే నైట్ అయిపోయింది మేం మార్నింగ్ నైన్ కేమో ఎక్కాము ట్రైను ఈవినింగ్ ఫైవ్కి రీచ్ అయ్యాము ఇంగ నైట్ సెవెన్కి ఎయిట్ తెల్ల ఇప్ పొయ్యి మళ్ళీ ఇంక అక్కడ మా ఫుడ్ తినేసి టె టెంపుల్ ఫుడ్ ఉంది కదా అక్కడ ఉ ఆ ఆ అక్కడ తినేసి ఇంగ ఆ వేంగమాంబ అక్కడ ఫుడ్ తినేసి ఇంగ మా ఇంగ నైట్ పడుకొని త్రీ కే లేసేసి అది అయిపోయి వెల్లిపోయాము మేము
బాగుంటుందరా అక్కడ హా మార్నింగ్ పూట టిఫెన్ కన్నా మధ్యాహ్నం సాంబార్ వేస్తారే అసలు చాలా బాగుంటుంది అది కూడా టేస్ట్
స్టార్ట్ చేస్తారు కదా అవును లెవెన్ నుంచి స్టార్ట్ చేస్తారు హు అయినా ఐటమ్స్ కూడా బాగా పేడత
బాగున్నాయి ఇప్పుడు ముందుకన్నా ఇప్పుడు చాలా బాగుంది ఇంకా ఇంకా అసలు
హా హా అవును స్వీట్ చట్నీ స్వీట్ ఆ అదే నార్మల్గా ఒక పల్లెం అయితే పెడతారు కదా
ఆ పళ్లెం పెడతారు అదే క్యారెట్ ఎక్ కువ ఈసారి కొత్తగా వడ స్టార్ట్ చేశారు అంతే
ఇప్పుడు నా రయిస్ సాంబారు పల్లేము తర్వాత త స్వీట్ వడా చెట్ట్ నీ కొబ్బర్ చట్నీ
ఓకే ఓకే కానీ అసలు కడుపు నిండిపోతది తెలుసా కొంచెం తెనంగా నా అక్కడ ఎందుకు అనిపిస్తుంది నాకు ఆ హెవీ అనిపించేస్తుది
అలా ఉ నాకు అయితే ఇం ఆడైయితే పోంగల్ స్వీట్ పొంగలి కారి పొంగల్ ఆ రెండు చాన ఇష్టం తం
అవును కానీ ఓపి కబ్బా వేడిగా ఉంటా చూడు ఎప్పు ఇప్పుడు పోయినా కూడా ఫుడ్డు
ఉ అవును అదేమకరె అంటే జనాలు ఎక్కువ కదా ఎనీ టైమ్ చే చేస్తూనే డే అంతా చేస్తూనే ఉంటారు అక్కడ కాం
ఎందుకంటే చూడు సాంబార్ అయినా కూడా మన ఎప్ ఇప్పుడు వెళ్లిినా కానీ సాంబార్ రసం సం వేడిగానే ఉంటది వేడిగా ఉంటుంది అన్నంమంతా నేను అబ్జర్వ్ చేయలేదు గానీ కర్రీస్ మాత్రము సా అంబారు ఇది కాని చాలా వేడ్ అ ఉంటుంది ఓపిక అంటే చాలా మంద్రి ఫ్రీగా వాలంటీర్స్ కూడా జాయిన్ అయ్యారు కొత్త అత్తగా ఓన్గా ఫుడ్ పెట్ట పెట్టడానికి
హ్మ్ ఎప్పుడైనా శ్రీవారి సేవ చేయడానికి వెళ్లల్ల క్క
అనుకుంటున్నాను రా
అవునా
ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అది మనము పరకా మనీ సేవ ఆ పరకా మనీ సేవా అంటారు కద దాన్నీ
ఎప్పుడున్న టూ డేస్ త్రీ డేస్ అలా చెయాలి అక్క
ంతా వాళ్ళే మనకి ఇస్తారు వాళ్ళే చూయిస్తారు ఆ వాళ్ళే ఇంకా మనకి మనం మనము నడిచి వెళ్ళేటప్పుడు కూడా పైన లో అక్కడ పాలు అవన్నీ సారు కదా అక్కడ కూడా వేస్తారు మనల్ని పాలు పంచడానికి వాళ్ళకంతా డివోటీస్కి
కొందరికైతే ఆ ఫస్ట్ వాకిలి ఉంటది కదా అక్కడకి కూడా వేయిస్తారు అక్క కివ్ లో ఆ నేను ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది షేర్ చేసుకున్నారు
అవును
ఆ ఫస్ట్ వాక్ వాకిల్ ఫస్ట్ ద్వారా వాకిలి సెకండు ఇలా అక్కడ కూడ చేస్తారంట అలా అలాంటి నేను చేసినప్పటికి అలాంటి ఛాన్స్ రావాల
హ్మ్ ఈసారి రండిరా కలిసి పోదాం అందరం బై వాక్ వెళ్దాం బై వాక్ వెళ్దాం అందరం
లేదు నేన్ సింగల్ వస్తే ఖచ్చి తంగా
ఖచ్చితంగా శ్రీవారి శ్రీవారి మెట్ ఎట్లా సైడ్ అయినా
హ్మ్ హు
అ ఆలిపిరిస డన్నా వెళ్దాం శ్రీవారి అక్కడైతే కొంచెం మెట్లు మన సేఫ్ ఎంట్రా అంటే అలిపిరి ఎక్కువ జనాలుంటారు అలా అన్ని షాపింగ్స్ అన్నీ ఉంటాయి కదా అదె
ఉమ్ కాల్ చేస్తాను కాల్ కట్చే మళ్ళీ ఒక నిమిషం చేస్తాను